హలో.
ఆ బాగున్నారా అండి.
ఆ బాగున్నానండి మీరు బావున్నారా.
ఆ బానే ఉన్నాండి, ఫ్రీ ఉన్నారా అండి.
ఆ ఫ్రీనే ఉన్నానండి.
పనులన్నీ అయిపోయినాయి అండి.
అవునండి మా ఇంట్లో ఫాస్టింగ్స్ నడుస్తున్నాయి, రంజాన్ గాదా. ఇంకో కొంచెం సేపు అయితే. పని స్టార్ట్ అయితదండి.
ఉమ్. ఫాస్టింగ్ ఉన్నారా అండి మీరు.
ఆ మేం లేము గాని, మా ఇంట్లో ఉన్నారండి మా పిల్లలు ఉన్నారు ఫాస్టింగు. దానికోసమే ఇంకా ఒక్. ఒక వన్ అవర్ తర్వాత స్టార్ట్ చేస్తామండి, వంటలు గానివ్వండి, ఫ్రూట్ కటింగ్ గానివ్వండి. చాలా పని ఉంటదండి.
అవునా అండి. ఎప్పుడుందండి మరి మీక్. పండగ.
మా ఫెస్టివల్ది యాక్చువల్గా అది చంద్రుడిని చూసి స్టార్ట్ అయితాయంండి రోజాసు మళ్ళీ చంద్రని చూసి నాకు ఎండ్ అయితాయి అయితే అమావాస్య మాత్రం పంతొమ్మిది తారీఖు అంటున్నారు కాబట్టి
హ
ఇరవై ఒక తారీఖ చెప్పలేమండి ఈ రెండు రోజులలో ఎప్పుడుయ్యేది కూడా తెలీదు.
పండక్కి ఏమేం చేస్తారండి మరి.
ఫెస్టివల్ ఇది మాకు, ఏకైక చాలా గొప్ప ఫెస్టివల్ అని చెప్పుకోవాలండి ముస్లిమ్స్ కి. అన్ని ఫెష్. ఫెస్టివల్స్ కన్నా ఇది ఒకటి చాలా పెద్ద ఫెస్టివల్ ఉంటది కుటుంబ సభ్యులు అందరూ ఒకక్క చోట జమ అయితారంండి జమయి పొద్దున్నే లేసి తెల్లవారు లే వసి అందరుూ తల స్నానాలు చేసి ఇల్లంతా నీటుగా చేసుకొని మగవాళ్ళు కొత్త పట్టలు వేసి కొని నమాజ్ క వెళ్తారంండి ఈద్గాకి వెళ్తారు ఆడవాళ్ళు మాత్రం ఇ ఇట్లోనే నమాజ్ అవుతారంండి చషీర కుర్మ అన్నది ఒకటి స్పెషల్ డిష్ చేస్తారంటడి ప్రతి ఒక్క ముస్లిం గొప్ప బీద అన్న తేడలే తకుండా కషీర కుర్మాని తయారు చేసుకుంటామ అండి మేము ఆ శిర్ కుర్మత ఆగి నా మా చదివి నా కా మళ్ళీ మధ్యాహ్నం వంటలు చేసుకుంటామండి అవునండి ఎవరైనా ఇచ్చారా అంటే మీ ఇంటి పక్కల్లో ఎవరైనా ఎప్పుడైనా మీకు ఇచ్చారా షీర కుర్మ అని
ఆ ఇచిరండి మాకు బాగుంటదండి సేమియా అయితే వాళ్ళది చాలా బాగుంటది మా మేడం కూడా మాకు ఇచ్చింది మాకు చాలా ఇష్టం మాకు మేడం చేసిన పాయసం అంటే
అవునా అండి అవునా ఎలా చేస్తారు ఎప్పుడు అన్నా చెప్పిందా అండి మీ మేడము
అ కూడా గాని మేము ఎప్పుడు చేయలేదండి మేడం చేసింటే చాలా ఇష్టపడతాం ఇష్టంగా తింటాము అవును
ఎట్లనా ముస్లిమ్స్ మళ్ళీ ఇంకో విశేషం ఏంటంటే అండి రంజాన్ రోజు చేసిన పాయసం టేస్ట్ మళ్ళీ చేస్తే రాదండి అది ఒక ప్రత్యేకత ఉంటుం ఉంటది ఇప్పుడు మనకు ఉగాది ఉగాది పచ్చడి రోజు ఉగాది పచ్చడి ఉగాది రోజు ఎంత మంచిగా అనిపిస్తుదో రంజాన్ రోజు కూడా పాయసం అన్నది అట్లనే టేస్ట్ వస్తుందండి మరి అది దైవకృూపమా ఏంట అన్నది తెలీదు
అవును దైవ కృపనే అయి ఉంటది మే అయి ఉంటదండి మీరు బాగా మొక్కుతారు కదా దేవు
పేళ్లు గురా చెట్టుకి నేను కార్య మాట్లాడుతున హలో
ఆ హలో అండి
అవునండి షీర్ కుర్మా చేస్తాము అది అన్ని రకాల డ్రై ఫ్రూట్స్ ఫ్రూట్స్ పెరుగు అవన్నీ పాలు అవన్నీ చిక్కటి పాలల్లో చేస్తాం కాబట్టి ఇ
అవును చాలా టేస్టీగా ఉంటది అవును చాలా టేస్టీగా ఉంటదండి మా ఫ్రెండ్ కూడా ఒక అమ్మాయి పిలిచేది వెళ్ళినం మా మేడ కూడా చేసింది అయితే మేము పండకి కాకుండా వచ్చేట్టేప్పుడు కూడా తిన్నాం అండి బాగుంటది ఆ అవును
అండీ అది చిక్కటి పాలు తీ తీసుకోవాలండి పాలని మరగబెట్టుకోవాలి పాయసంలో వేసే సేమ్యాలు వేరేగా దొరుకుతాయిండి అవి పాయసంలో దొరికే అవి సేమియాల కానీ నెయ్యిలో మంచిగా వేంపాలండి దొరగా వేయించుకున్నాక కాజు బాదం కిస్మిస్ పిస్తా జోరూచి రోంచ్ జీ ఆ అలాంటివి కొన్ని దొరుకు తాయండి డ్రై ఫ్రూట్స్ ఆ డ్రై ఫ్రూట్స్ అన్ని ఒక రోజు ముందే నానబెట్టుకుంటాం నైట్
ఆ
నానబెట్టి తెల్లవళ్ళే ఆ డ్రై ఫ్రూట్స్ అన్ని కట్ చేసి మళ్ళీ అది కూడా నేతిలో వేయించుకుంటు తామండి
అవునడి
చక్కగా మరిగిస్తామండి మరిగించేటప్పుడు పాలల్లో కొంచెం కస్టర్డ్ పౌడర్ కూడా వేస్తామండి మంచి ఫ్లేవర్ వస్తుది దానింతో స్మెల్ వస్తుది కొంచెం కస్టర్డ్ పౌడర్ కలుపుతాము మిల్క్ త్తుమేడు కూడా కలుపుతామండి దాంట్లో
అవునండి అందుకే చిక్కగా మంచిగా వస్తది టేస్టీ ఉంటది చిక్కగా వస్తది టేస్ట్ కూడా బాగుంటది
పిస్ సేమయాలు దా వెంటనే వేడి మీద వేయ్యొద్దండి వేడి మీద వేస్తే అదంతా ముద్దయిపోతాయి చల్లారి నాకనే సేమియాలస్తా జమంండడి
అవునా మరి సేమియా ఉడుకకుండా తర్వాత ఎట్లా మరి
లేదండి వేడి పాలు ఉంటాయి కదా గ్యాస్ బంద్ చేసినంక వేడిపాల లో ఆవిరికే ఉడికిపోతాయి అవి బాగా పల్చగా ఉంటాయి కదా ఆ అందుకెని లేకపోతే వేడి మీ డ మనం స్టవ్ కట్టేయకుండా వేస్తే అది మొత్తం పేస్ట్ అయిపోతదండి సేమియా అన్నది
అవునా అవునండి
ఇది నేతిలో వేయించి పొడి పొడిగా వేయించాలండి నేతిలో కూడా అయి టోటల్ ఒక్కొక్కటి కూడా ఎర ర్రగ అవ్వాలి
ఉమ్
అలా అయితేనే సేమ్యా అన్నది బాగా టేస్టీగా వస్తుందండి
అవునండి
అలా తయారు చేస్తాము షీరు కుర్మా తయారు చేసి కొత్త బట్టలు వేసుకొని నమాజ్ చదువుతామండి నమస్ చదివి పె పెద్ద వాళ్ళ దగ్గర ఆశీర్వాదాలు తీసుకుంటాము ప్రతి ఒక్కళ్ళ దగ్గర ఆశీర్వాదం తీసుకుంటే పెద్దవాళ్ళు చిన్న వాళ్ళకి డబ్బు రూ పంలో ఇస్ స్తారండి ఈది అని ఇస్తారు ఎంత బీధోడైనా కూడా ఐదువ ఐదు వందలు యాభై వంద కూడా ఇస్తారండి పెద్ద మనుషులు ఆ రోజు పిల్లలకి చాలా సం సంతోషం అనిపిస్తది. ఇవాళ మాకు ఈది వస్తది మాకు డబ్బులు వస్తాయి డబ్బులు వ స్తయని పిల్లల్ హ్యాపీగా ఫీలయి స్తరండి
అవునండి ఉమ్
క్కలు కంపల్సరిగా ఒక హండ్రెడ్ రూపీస్ అయినా ఇస్తారు చిన్నపిల్లలకి
మ్ హ్
అలా
బిర్యాన్
కోసము బిర్యానీ చేస్తామండి. సో చికెన్ బిర్యానీ అంటేనే ఇష్టం మా ఇంట్లో అందుకనే చికెన్ బిర్యానీ చేస్తాము. దాల్చా చేస్తాము. మిర్చి కర్రీ చేస్తాము అట్లా
అదే మా మేడం మాకు చేసి పెట్టిందండి బాగుంటది ఆ బాగుంటది మా నాన్నకు కూడా తీసుకెళ్ అంటే ముస్లిం వాళ్ళ బిర్యానీ అంటే ది బాగా ఇష్టపడతాడండి హ అవును ఎవరైనా ముస్లిం వాళ్ళు పిలిచినా కూడా కచ్చితంగా వెళ్తాడు బిర్యానీ అంటే ముస్ ముస్లిం బిర్యాణి అంటే ఇష్టం బాగా అవునా
ఇంగ్రీడియంట్స్ అన్ని కరెక్ట్ గా కొలతల తోటి వేయాలండి పేస్టులు గానివండి పౌడర్లు గానివ్వండి ఏదైనా కూడా మేము ఫ్రెష్ గా ఆ రోజే పడతాం కాబట్టి ఆ పేస్ట్ అన్నది సరే ఆ చికెన్ ని కూడా మంచిగా మార్ మాగ్నెట్ చేసి ఒక రెండు మూడు గంటలు ఉంచాలండి అప్పటికప్పుడు బిర్యానీ వండద్దు
ఊహూ
అన్నది మంచిగా జరిగుతే పీస్ కి మ లన్నది అంటుకుంటదండి దాని వల్ల బిర్యానీకి టేస్ట్ వస్తది
చాల్ అండి
మళ్ళీ మిర్చి కర్రీ పెరుగు చట్నీ అన్ని చేసుకొని మధ్యాహ్నం కుటుంబం అంతా కూర్చొని మంచిగా లంచ్ చ్ చేసి కొన్సెప్ రెస్ట్ చ తీసుకొని సాయంత్రము ఊర్లో ఎవరైనా చుట్టాలు కానివ్వండి ఎవరింటికైనా వెళ్ళి ఖచ్చితంగా వెళ్ళి కలుస్తామండి పెద్దవాళ్ళని
అవునాను
ఇంకస్ ఆ సాయంత రం అయితే ఖచ్చితంగా ఒకళ్ళ ఇంటికి ఒకళ్ళు వెళ్ళి రంజాన్ శుభాకాంక్షలు చెప్పుకుంటారండి అందరు ఒకలొళకి వెళ్ళి రంజాన్ శుభాకాంక్షలు చెప్పుకుంటారండి
అవునండి హ్మ్ హ్మ్
చాలా సంతోషంగా ఉంటారండి పెద్దవాళ్ళు చిన్న వాళ్ళు మరి దూరం ఉన్న వాళ్ళకి ఇప్పుడంటే ఫోన్లు వచ్చినాయి కాబట్టి వీడియో కాలల్లో మాట్లాడుకొని అందరు కూడా శుభాకాంక్షలు తెలుస్ తీసుకుంటామండి
అవునండి
అందుకని ఈ పంండగ కోసము చాల్ అ వెయిట్ చేస్తూ ఉంటాము సంవత్సరంలో ఒక పండగ చాలా సంతోషంగా జరుపుకునే పండగ కాబట్టి ఆ అది ఎప్పుడెప్పుడు వస్తందా అనేసి ఎదురు చూస్తారండి మళ్ళీ అవునండి ఇప్పుడు ఈ నెల రోజులు కఠిన ఉపవాసాలు ఉంటారు కదా అది ఆ రోజు చాలా సంతోషం అనిపిస్తుందండి అంటే మనం సంవత్సరంలో జ పొందాల్సిన మోక్షం మొత్తం ఈ నెలలో పొందామన్నట్టుగా భావన వస్తదండి
అవునండి హ్మ్
హ్మ్ హు
ఒకప్పుడు కుల ఇంకా అండి ఒకప్పుడు కుల మత భేదాలు బాగా ఉంటుండే కదండి ఇప్పుడు మాత్రం ఈ కులం ఆ కులం అని లేకుండా అందరు కలిసిపోయి ఉంటున్నారు కదండి
అసలు ఈ కులాలు మత చాలు అన్న
అనేది పాత రోజులలో చాలా ఉండేవి ఈ చదువులు ఎక్కువ చదువు లేనప్పుడు ఇప్పుడు చదువు ఎక్కువ అయేసరికి కుల మత భేదం అనేది లేకుండా అందరు కలిసిమెలిసి ఐకమత్యంగా ఉంటున్నారు
అవునండి ఉండాలి కులం ఎవరిది ఆచారాలు వాళ్ళకు ఉం ఉంటాయి కాకపోతే మాత్రం ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళ జాబులు చేస్ స్తున్నారు బయటికి వెళ్తున్నారు సంపాదిస్తున్నారు ఇప్పుడు ఇంతకు ముందు అలా ఉండేది కాద్ కదండి ఇప్పుడు కుమ్మరోళ్లంటే అంటే కుండలు చేస్ సేవాళ్లు తత్ చ్చితంగా కుండలు చేసుకుంటూనే ఉం డేవాళ్లు అవును కదండి సా సకాలోల పిల్లలు సకాలోలు మంగలోళ్ళ పిల్ల మంగళోడు అయ్యేది ఇప్పుడు చాకలోళ్ళు డాక్టర్లు అయితున్నారు మంగలోళ్ళు కూడా డాక్టర్లు అయితున్నారు
డాక్టర్లు అయితున్నారు అవును
లాలు ఎక్కడున్నాయ్ మతాలు ఎ క్కడున్నాయయ్ లేవ్వు కదండి ఇప్పుడు
తక్కువ కులం ఏ లేవు అసలు కులము భేదం అన్నది లేకుండా అసలు ఇప్పుడు తక్కువ కులమోలు అయినా కూడా ఎక్కువ రేంజ్ లో ఉంటున్నారు ఇప్పుడు అంద అంతా కలిసిపోయింది మొత్తం అట్లాంటి భేదాలు కూడా ఉండొద్దండి ఏ భేదం లేకుండా కలిసి ఉంటేనే బాన్ టదండి అందరం ఆ అందరు కలిసిమెలిసి ఉండాలి ఐకమత్యంగా ఉంటేనే మహాబలం వచ్చేస్తాదండి హ ఆ సరే అండి చాలా బాగా చెప్పారు
థ్యాంక్యూ అండి ఆ థ్యాంక్యూ అండి
ఓకే